హలో
ఎలా ఉన్నావు హలో
హలో నమస్తే
నమస్కారం నా వాయిస్ వస్తా అండి మీకు
అవునా వస్తుంది కానీ మీరు స్టార్టింగ్ లో వాయిస్ చేయాలి ఏంటిది
చేసినా నువ్వే హలో హలో చెప్తాన్నావ్వు
అవునా మీ వాయిస్ రాలే మరి అప్పుడు అందుకే నేను హలో హలో అన్నా
చెప్తాన్నా నేను
అవును ఏం చేస్తున్నారండి
ఎం లేదు
అవునా మరి వర్షం వస్తుంద ఇయాలా అక్కడ
లేదు ఎండా ఉంది బాగా
అవునండి ఇక్కడ కూడా బాగా ఎండ ఉంది తెలుసా ఈ రెండు రోజులు మంచిగా చల్ల లాండే వర్షం వచ్చింది కానీ ఇలా
డే లో కూడా
అవును కానీ ఇప్పుడు ఎట్లా అవుతుంది తెలుసా ఫుల్లా ఇట్లా వేడి అస్తుంది.
ఆగ
అవును బాగా ఎడుంది.
హ అఓ
మరి ఏమన్న తిన్నారా లేదా?
తిన్నా కదా బిర్యానీ
మార్నింగ్ బిర్యానీ ఎవర్ తింటరండి.
రాత్రిది ఉండేది మస్తుంటది టేస్ట్
అవున్ టేస్ట్ బాగుంటది గనీ మార్నింగ్ ఎట్ల తిన్నరని మీక్ అడుగుతున్నా అంతే నేను గుడా తింటా కానీ మీకు అడుగుతున్నా
మంచిగా ఉంటది టేస్ట్ అందుకనే
అవును అది అంటరు గదా మిగిలిపోయినది ఉంటయి కదా దానికి బాస ఏమో అంటరు గదా
మ్ అది వేడి చేసి తింటే మస్త్ టేస్ట్ వస్తది.
అవునండి నాక్ గుడా చాలా ఇష్టం అట్ల తినడం.
మ్
మీర్ నిన్న మీరు తిన్నారా మరి నిన్న అంటే నాన్ వెజ్ తిన్నరా
అవును
అవునా
మ్ హ్
మా మమ్మీ ఇప్పుడు అది చేస్తుందండి గుత్తి వంకాయలు అంటరు గదా తెల్సా మీకు మసాలా మసాలా వంకాయ
ఆ అవునూ హిందీ లో అదే మసాలా బైగన్ అని చెప్తడు గదా
ఆ హిందలో మసాలా బైగన్ అంటరు అ
మ్ ఆమె మిడిల్లో ఫోర ఇట్లా కట్ చేసి మసాలలో డిప్ చేసి చేస్తరు.
అవును ఫోర్లా ఫోర్ కట్ చేస్తరు చేసినంక దాంట్లో మసాలా నిం పి దానికి ఆయిల్ ఫ్రై చేసినంక సపరేట్గా ఏమందర్ అస్తది అందర్ అస్తరు మీ ఇంటిక్ తినడానిక్
ఆ అవును
అవునా
అవును
అంటే అదే మార్నింగ్ మనం చిక్కుడుకాయ చేసినాం అండి అయితే మా అక్కా చ సెకండ్ అక్క ఆమె ఏం తీస్కెళ్ళలేదట టిఫిన్ అయితే కాల్ చేసి చెప్పింది ఏం చేసిన్రు అంటే టిఫ్ ఫిన్ తీస్కెళ్ళలే కూరగాయల్ లెవ్వు మరీ ఏం చేసింరు అంటే మా మమ్మ చెప్పింది చి చిక్కుడుకాయ అయ్యో నేన్ చి నిన్ననే తిన్నా ఆమె నిన్ననే తిన్నది చిక్కుడుకాయ ఇయల తింటదో లేదో అంటే మమ్మీ ఏం చేసింది ఇగ లేసి ఇది చేస్త మసాల వంక అందరు తింటారని మళ్ళీ చేస్ రెండు రెండు కర్రీలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అని చేస్తది టిఫిన్ కోసం
మంచిగనే ఉంది నీ ఇంటి
ఆ అట్లనే ఉంటదండి హ్
హుమ్మ్ నేను ఇది తింటా వేరే వాళ్ళది వేరే తింటా అది ఉంటది.
మా ఇంట్లో అట్ల చేయరు మ మ్మీ అంటె మమ్మీ ఏదైన చేస్తే మేము ఏమైన అడ్జస్ట్ చేసుకుని తింటామ అండి డి. అట్ల ఏం నేను అట్ల ఏం చెప్ప ఇంట్లో నేను అది తిన ఇది తిన ఒకవేళ నాకు అది నచ్చక పోతె నేను అన్నమే తిన నేను ఎందుకు వాళ్ళతోటి ఫైట్ ఎందుకు చేయాలి చెప్
హుమ్ ఈ సీజన్ లో జామకాయ వస్తుది కద
అవునండి ఫుల్ అస్తై జామ
నా ఇంటి పక్క ఒకరు ఉంటరు వాళ్ళ ఇంట్లో ఉన్నది ఉంది
మ
చెట్టు ఉంది ఆ తీసుకున్న ఇప్పుడే ఒకటి ఎల్ల ఎల్ల అయితే ఆ ఎల్లో ఎల్లో అయితే చింపిన వాష్ చేసి తింటాన్న
చింపిన కాదండి తెంపిన అండి
అదే
అవున
మస్తుంది స్వీట్ స్వీట్
అవున ఇప్పుడు బాగుంటయండి నేను కూడా చిన్న చిన్న గున్నయి తెలుసా ఇప్పుడు మా చె మా అక్క చెట్టుకి ఉన్నయి ఇంతెంతనే ఉన్నయి మస్తున్నయి టేస్ట్
ఊమ్
కాని అక్కడ ఎల్లాలంటె మోత్ ఏమన్నడు ఎవరు అవునా ఆ చెట్టుదె తిన్నార
ఆ
అవునా
కింద పడి ఉంది అది వా చేసి నేను తింట అని చెప్తే నేను వాష్ చేసి ఇచ్చ
ఆ ఏం కాదు తెంపుకోవాలి తినాలి అది చెట్టుది కదా వాళ్ళే మనం అంటె వాళ్ళు ఏమన్నారు ఆ చెట్టు అది నాచురల్ మేము తింట్ అంటే ఏం కాదు తినాలి తినాలి అట్ల మీరు ఆ అవును మా చెట్టు ఎక్కడ వాడక ఉంటది ఆ చేసుకోవాలి
అంతే మరి
అంతే నేను కూడా అట్లనే అంట అండి ఇప్పుడు మీ చెట్టు మా ఇంట్లో అస్తుంది మీరు మా ఇంట్లో అచ్చి తెంప్ కుంటర మా ఇంటికి మీరు ఎట్ల అస్తరు చెప్పండి మా ఇంట్లో ఉంటె మేము తెంపుకొని తింటాం ఇంక ఇంట్లో అందరు బాగున్నార
బాగున్నరు మీ ఇంట్లో
మా ఇంట్లో మా డాడీకే అండి జ్వరం వస్తుంది. అంటే ఇంకా హెడేక్ ఇంకా సర్ది అయింది అండి నైట్ పాపం పడుకోన్లే ఆయేనె ఆ
ఆ డ్యూటి పోలే ఈ రోజు
పోయిండండి అట్లా ఉండది మా డాడీకి ఏమైన అయితే గుడా వెళ్తడు పాపం
ఆ ఇంక ఉంటది కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అందుకే బాగా హార్డ్ వర్క్ చేస్తడ్
అవును ఎంత జ్వరం వచ్చిన గుడా ఎళ్తడు డాడీ అట్లా ఏం ఉండది నాకు జ్వరం వచ్చింది నేను ఎల్ ల్లా అది ఇది ఏమనడు ఇట్ల ఏమైనా అయితే గుడా మాక్ చెప్పడు తెల్సా
అట్లనే ఉండాలి నేను గుడా అట్లనే ఏమైనా అయితే చెప్ప ఇంట్లో బాగా అయితేనే చెప్త.
మరి ఎవర్కి చెప్పుకుంటారండి మీరు కొంచం అయితే
చెప్పా
అవునా అవునా ఎవర్కి చెప్పరా?
చెప్ప.
అవునా
నేను సింగల్
ఓహో సింగిల మరో ఎవరికైనా చెప్తరని నేన్ అనుకున్నా
అక్కా, బిడ్డ ఉన్నరు పోయింలు పోయిన్రు
ఉన్నారండి ఆమెకు స్కూలె లేద్
ఓరి నీ మస్త్ మూడు రోజులు హాలీడే ఎంజాయ్
ఆ ఫుల్ ఎంజాయ్ ఫుల్
మొహరం హాలిడే, సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే పోవాలె
హ్ మండేక్ హాఫ్ టైమో, ఫుల్ టైమో అది కూడా తెలియదు.
అయ్యో
బాగా సతాఇస్తది తెల్సా అమ్మా అది చేర్స్ ఇట్లా లైన్గా పెట్టి ట్రైన్ అట ఏమో ట్రైన్ చేస్తాంది.
కొత్త సిరీస్ అచ్చింది. ఫస్టే చూసిన ఆమెది సీజన్ టూ వచ్చింది కిరామ్ చికిిత్సలయాన్
ఆహో అదా గ్రహంచికిసలే అది నేను నిన్ననే అది రీల్ చేసాను రీల్ చూసినా అండి అది ఆయన నత్తి ఏమో ఉంటడు మీ పేరు మీ పేర్ ఏన్ టిదీ అంటే ఆయన చెప్పడు పక్క ఆయనకి చెప్పు అని చెప్తడు. నత్తి నత్తి ఉంటడు ఆనే
అ అవున అవునవున్ మస్తుంది సీజన్ వన్ మస్తుండే సీజన్ టూ గుడా ఇంకా బాగా ఉంది ఇప్పుడు చూస్తా అది
ఆ నేను అది కాదండి ఒక హిందీలో సీరియల్ అచ్చిందండి. నాక్ అది చూడాలని ఉంది టైం దొరకుతలేదు నేను అదే చూస్తా ఇగ జంజీరే పాకిస్తానీ డ్రామా ఉంది అండి. ఎంత బాగుంది అం ఆ జంజీరే ఎప్పుడో ఎప్పుడ్నుంచో నడుస్తుంది గదా అది అది ఏముంటదంటే హీరో ఉంటాడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు ఇద్దరు ఉంటారు అయితే ఏమయితది అద్దు అద్దు నయిచెయి అదు పో ఆ అయితే ఏమయితదంటే దాన్ని హలో మీకేమైనా బ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా అండి డిస్టర్బెన్స్ అయితుందా ఆ ఓకే బని డోర్ పెట్తున్నా ఆగండి ఏ కాదండి అట్లా సౌండ్స్ ఏమైనా వస్తే మీకు కూడా వినిపియాలి కదా మాట్లాడినప్పు ఇప్పుడు క్లియర్గా మాట్లాడాలి అట్లా ఇట్లా ఉండద్దు
ఆ చెప్
ఆ అయితే ఇద్దరు ఉంటారు అయితే హీరోకి ఏమైతది మర్డర్ చేస్తారు హీరోకి హీరోయిన్ హీరోకి మర్డర్ చేస్త ండి అయితే హ హీరో ఏం చేస్తాడు హీరో అంటే అరే మెయిన్ హీరో కాదు హీరోస్ రెండు ఉంటారు హీరోయిన్ పెళ్లి హీరోయిన్ ఒక ఆమెకి చేస్తది కదా అది ఒక హీరో ఉన్న అంటే రెండు హీరోస్ ఉన్నారండి కానీ ఫస్ట్ అయినే అది మెయిన్ హీరో హీరో కాదు హీరోయిన్ తోటి పెళ్లి అయిన ఆయనే మెయిన్ హీరో కాదు ఆయన ఫ్రెండే మెయిన్ హీరో అన్నట్టు
ఆ
ఆ అయితే చంపి చంపినప్పుడు ఆయన ఏం చెప్తారంటే నువ్వు నా నా అంటే భార్యనో వైఫు ఉంటదో కాదో తెలియదు పెళ్లి అయితదో లేదో కాదు తెలిదు నాకంతా నేను కొంచెం కొంచెం చూసినా ఇలా చూస్త అని అనుకున్నాగా ఆ అయిన అయితే ఆమె చెప్ ఆయన ఏం చెప్పాడు నువ్వు ఆమెకి మంచిగా చూసుకోవాలి ఆ అంటే నువ్వు ఆమె జిమ్మేదారి ఇట్లా అంటారు కదా నీదే అంటే ఆమె ఏమయితది ఒక దాంట్లో ఇట్లా ఆ హీరో ఫ్రెండ్ ఆ హీరోకి హీరో హీరో ఆయన ఫ్రెండ్కి చెప్తడు నువ్వు నా ఆమ్ ఆ హీరో హీరోకి ఫెన్ గ